హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదు పడుకుందాం అంటే నిద్ర రాలేదు మొబైలోనే ఉన్నా ఆఫ్టర్నూన్ నుంచి
మ్మ్ఉమ్మ్ ఇప్పుడు ఎలా ఉంది ఫీవర్
ఓకే బెటర్
ఉమ్మ్
ఫీవర్ ఉంది కానీ తల తిరుగుతుంది ఏమంటారు కళ్ళు తిరుగుతున్నాయి లో బిపి లో బీపీ సార్ లో బిపి మాకు
పట్టుకో అంటాను
ఏం పట్టుకోవాలి
కండ్లని
కండ్లని పట్టుకోవాలంటావా పట్టుకుంటా చూగా జాయల లే నాప్పు ఆ నా
ఇంకా
చెప్పాలి లేచారా
లేేచిన
ఏదో ఇంటర్వ్యూ ఉందన్నా
పెరుగుతోని తిన్న బా డా నిద్రపట్టే
అనుకున్నా మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వ లేవనేసి అప్పుడే అనుకున్నా
ఉమ్మ్
పడుకున్నారు సార్ అని
రింగ్టోన్ రాలే నా ఫోన్ అసలు ఎందుకో
ఎందుకు అవును అప్పుడే తనాధ్ అది కూడా అలానేే అవుతుంది రింగ్టోన్ రావట్లేదు
ఉ
చూడాలే మళ్ళొసరి ఇంటార్నేటలే
అ
మెసేజ్స్ మెసేజ్ అ వాతంది టింగ్ టింగ్ టింగ్ అని
రింగ్టన్స్తలేదా
ఓన్లీ ఇంటర్నెట్కే ఇతు
అవును మామమ్మీ ఎక్కడదాబోవ్ కానీ మమ్మీబ అరే అరే
అన్నాక్చెప్పిన మరి ఇట్లా గుల్కోస్ పెట్టిలని
ఆ చెప్పను
మరి రాన్లే
ఆ నేనే వస్తాన్నారు
హ చె
బట్ నేనే వద్దాన్న వధూ గంతేసారిగా
అర్ధంకాలే
వధూ అన్న నేను
ఓహు
అ
ఎందుకు మరి
ఎమో సార్ మొన్న వచ్చ నేన్క్కడికి
ఉహ్మ్
ఆ
ఎందుకు మరి ఊరి కొడతాడు జ్వరం వస్తది నీకు లేకపోతే ఇంటి కొడతాడు వస్తుంది ఇీం నుంచి ఆడి కొడతాడు
మేబీ వెదర్ చేంజ్ లేకపోతే వాటర్
మీఇంటికాడ నీకు వెదర్ చేంజ్ంది కొత్త ఊరి పోతేది అనుకోవచ్చు అది మీ ఊరుయినా చిన్నప్ప నుంచి పెరిగిన దానివ అ్యంది వెథెర్ చేంజ్
ఈ మధ్య బాడిలో చాలా చేంజెస్ వచ్చాయి సో అలా దేనికి కొంచెం ఏం అయినా తట్టుకోలేకపోతుంది
ఓహో
ఆ ఏమంట్ ఏజ్ పెరిగినా కొద్ది బాడీలో చేంజెస్ వస్తాయని అంటారు కదా అలా అన్నమాట
ఓకే పేదదే
హ్మ్ పేదదే ఆ పెరిగింది వన్ ఇయర్ ఇకా పెరగలేదు
పెరుగుతాయి పెరుగుతాయి
ఆ అంతే ఏదో సం భయ నాకు భయపడ్డ వస్తది తొందరగా
వెరీ గుడ్ ఎందుకు భయపడ్డరు ఎవరు భయపెట్టారు మిమ్మల్ని
మా సారు భయపెట్టింది
అబ్బో మీ సారా ఎంతదే ఏవన్నాడు మీ సారు
ఆ కొంచెం తన కిరు నాకు గొడవ అయింది గొడవ అంటే చేసిన తప్పి నాది
ఉ
చేసిన్ తప్పి నేనే నాదే నా వైపు నుంచే ఉంటది
ఉ
ఏ దానికి తనకి ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినా తనకి కోపం వస్తది అంతే ఉ నాకు అర్థం చేసుకుంటాడు
ఇప్పుడు ఓకేనా
అర్థం చేసుసుకుంటాడు తొందరగా కోపం కాసేపే
ఆహా
ఉ
ఆ
తొందరగా వస్తది తొందరగా అయిపోయింది ఏం లేదు ఊరికనే కూర్చొని ఉన్నాను పడుకొనే ఉన్నాను అస లేవ కూడా లేెవ లేదు
ఉ
ఉ
ఆ
ఇంటి మీదు మీ రూమ్ లో అందరూ ఏం చేస్తున్నారు
ఆరూమ్ లో ఇప్పుడే లేసినం ఒకడు వచ్చింది అందరినీ లేపిండు వాడే
అ మేబి మీటింగ్ పోయింది అన్నారు కదా సో మేబి ఎయిట్ వరకు చేస్తారు వచ్చారు అని చెప్పాను
ఉ తను ఇంకా మెసేజ్ చేయలే నిన్న పొద్ మధ్యాహ్నం చేసిండు కాల్ చేసి చెప్పిండు ఈవినింగ్ వాళ్లకి ట్రైనింగ్ ఇత్తాండు నువ్వు కూడా జాయిన్ ట్రైనింగ్ అంటే వాళ్లకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ చెప్తాడు అన్నట్టు ఎట్లా చేయాలని నువ్వు కూడా జాయిన్ గా అందులో చూడు వాళ్ళకి ఏం చెప్తాండు ఎట్లా చెప్తాండు ఒక వన్ అవర్ అని అన్నాడు నిన్న చెప్పే అతను లీవ్ లో ఉన్నాడంట
ఉ హ
ఉ ఈ రోజు చెప్తారేమో వచ్చా అనుకున్న మరి ఈ రోజు దూర మిస్ ఎదురయిరు ఉ స్టార్ట్ అయ్యే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మెసేజ్ చేస్తా అని అన్నాడు
ఉ లింక్ సెండ్ చేస్తారు కదా వీటది
ఉ నాకు ఫోన్ నాకు మెసేజ్ చేత్తారు హాఫ్ ఎన్ అవర్ ముందు ఏవన్నా వర్క్స్ ఉంటే హఫ్ అన్ అవర్ లో చేసస్ ఒక వన్ అవర్ కూసునేటట్టు చూసుకో అన్నది నిను అన్న ఏ టైమాయితదని అ సిక్స్ సెవెన్ వరకు అయిపోతది ఆ టైం వరకు అయితే ఫ్రీగ ఉండ దాని తర్వాత ఏమన్నా వేసుకో ఒక రాకపోటే అని అన్న ఇయ్యాల కూడా రాలె అంటే ఇయ్యాల కూడా ఉండది ఇగ మ్
కు వళ్ళకు వచ్చింద మీరే ఇంకా నండి
ఇంకా
చెప్పలి ఏం తిన్నారు మధ్యాహ్నం మరి ఏం చేసారు మీ రూమ్లో స్పెషల్ ఏం చేశారు
అలు చారు
ఆ మీరు కొంచెం కొత్త కొత్త వంటలు చేస్తార అయితే అడుగుతున్న
ఆలు చారు ఆలు ఫ్రై చారు చేసిన పెరుగు తెచ్చిర్రలు
నాకు ఎప్పుడు చారు కుదరదు ఐ మీన్ ఏల్ మేడం కుదురదు ఏదో ఒక పోతనే ఉంటది ఆ చారు
చారు లో ఎం లేదు చారు కోసేప్ నానబెట్టి అందులో నుంచి గుజ్జు తీసి అళ్ల ఇంకొన్ని వాటర్ పోసి లైట్ గనే పోయాలే మళ్ళీ నీళ్లు నీళ్లు చేయ్యద్దు పోసి ఆ చార్ల ఆ పచ్చి దంట్లనే ఉప్పుూ కారం ఆనియన్స్ కొద్దిగ ధనియల పొడి ఏసి కలపాలి
ఇప్పుడు ఈ కారం మనం వేస్తామనుకో ఆ రెడ్ ది ఆ రెడ్ రెడ్గా అవుతుంది కదా
రెడ్ కాదు చెప్పేది విను అదే చార్లో ఉప్పు కారం కొద్దిగా ధనాల పొడి పచ్చ ఆనియన్స్ కడిగేసేసి కొంచెం కలిపి ఇంకో చిన్న బౌల్ తీస్ కొని అందులో ఆయిల్ జీలకర ఏల్లిపాయి కరవేపాకు ఎండుమిిర్చి
ఉ
ఏ ఇంకోటి పసుపు ఇవన్నీ మంచిగా ఆయిలో గోలిన తర్వాత తీసి ఇందులో వేసేయాలి అంతే
అంటే అది అల్లం వెల్లి ప్ పేస్ట్ వేయరా
అల్లం వెల్లులి పేస్ట్ వేయద్దు అల్లమే వేయాలి
ఓన్లీ అల్లం వెయాలి
అల్లం కాదు ఎల్లి పయలేయాలి దంచి
ఓన్లీ దంచి ఏ ఎల్ వేల్లిపాయల్ వేయాలా అవునా అయిటే నిను చాలా మిస్టేక్ చేసనండి
కోతిమీరు ఉంటే కోత్తిమీరు కూడా ఎస్కోవచ్
అయితే ఎప్పుడు కుదరదు నాకు అది నేను చెయ్యను కూడా రాదు ఇన్ని మిస్టేక్స్ ఉం న్నయన్నమట
మ్ ఈ సరి నను చెప్పినట్టు ఏయ్ బాగుంటది
అవునా చేస్తా ఈ సరి
ఈ పచ్చి పులుసుకొకసారి టేస్ట్ చేసి చూడు కారం ఉప్పు ఓకేనా అని ఆది ఒకే ఆఇందంటే పోపు సెట్ అయిపోతది అది కారం ముంగుడు ఉప్పిసం అయిందనుకో మళ్ళా ఫెయిల్ అయితది కొంతమంది కారం బదులు ఏం చెప్తారంటే ఎండు మి ర్చి మిర్చిని నిప్పుకాయల మీద కాల్చి దంచి ఎత్తారు అది ఇంకా టేస్ట్ బాగుంటాయి
ఆ అది తెలుసన్న కొన్ని అందులో మిక్స్ మి క్స్ చేస్తారు నువ్వు
పల్లె పల్లెటూరులో ఏం చెతారంటే పొయ్యి ఉంటాది కదా వాళ్ళకి
ఉమ్
ఆ పొయ్యిలో నాలుగైదు మిరపకాయలు ఏసి అవి కొంచెం మాడినట్టా ఉరతోటే వాటిని దంచి అదే
మీరేనా మీరేమన్నా షెఫ్ ట్రైనింగ్ తీసుకున్నారా
మాకు తెలుసు చూస్తాం కదా
ఐ మీన్స్ అడుగుతున్నా చెఫ్ ట్రైనింగ్ తీసుకున్నా ఇలాగే మా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు తను ట్రైనింగ్‌లో ఉన్నాడు అన్నమాట చెఫ్
మనకు ట్రైనింగ్ అవసరం లేదు బై బర్త్ వచ్చేసింది చిన్నప్పుడే నేను మోషం మోషాన్ని పిసికిన్నాంట పోయి
చి ఎవ్వరుతినద్దు అమ్మ
ఉమ్
సచ్చిపోతారు ఇగ ఎవ్వరు తినద్దు ఇగ
ఉమ్
మీ రూమ్‌లో అందరికీ చెప్పేస్తా నాకు నేను
సో నేను ఏదొండిన బాగుంటది
ఆ బాగుంటది బాగుంటది
ఉమ్మ్
ఎందుకు బాగుండదు
అ ఇంకా
ఇంకా చెప్పాలి
చెప్పాలి
టైం టైం చూడు
టెన్ మినిట్స్
టెన్ మినిట్
కాలేం కావు
టెన్ మినిట్స్ ఆ టువల్ మినిట్స్
గదే
ఉమ్మ్ టెన్ మినిట్స్‌లో కట్ చేయ
ఆగు ఇంకొక రిమిషం అయిపోతది ఎందుకు దాన్ని మనం కట్ చేస్తే అదే కట్ అయితాదిగా చెప్పు
ఉమ్మ్ చెప్పాలి ఏముంది ఇగ
అట్లుంటది చారు బాగుంటాది ఉత్త అన్నంలో తినచ్చు పప్పులో ఎస్ కొని తినచ్చు
అవునా అయితే నాది ఎప్పుడు చెయ్యలే ఈసారి చేస్తా
జ్యూస్ ఇల్లా కాయ ఉందిగా
మీరు జూసెస్ ఎక్కు ఎక్కువగా ప్రొవైడ్ చేసుకుంటారా తాగుతారా
ఉమ్మ్ నిన్న తీసుకొచ్చినాం ఒకటి అవును
రైట్ మైంటింగా
ఎస్
అవునా చేయండి చేండి
అవును
ఇయాలి డైట్ మైంటైన్
హ్మ్మ్
చెయ్యాలి డైట్ మెయింటైన్ చేయాలి
చెయ్యాలి
అ అదే అదె
ఇంకేంట్సంగతులు
సారె
ఎల్లడా తమ్ముడు స్కూల్ కి చల్లగాఉంది ఇడ వర్షం పడతాగవచ్చు
ఏమంటుంది జాండ్స్ గురించి సన సోరి నేన్ చేసే అవును
ఆ ఇందాకతిన్నదంట చికెన్ తినదంట
తినద్దు అంటుంది తిన్నా అని చెప్పలేదు
తిన్న అని చెప్పింది ఇప్పుడిప్పుడే తింటాందంట
ఇప్పుడు తింటుంది అది వచ్చినప్పుడు తినొద్దు అని
వచ్చినప్పుడే ఆమెకు వచ్చింది రంజాన్ లా ఆ రంజాన్లో తిన్నదంట ఆమె చికెన్ ఆ
నాతోనేమో తినలేదు అని చెప్పింది తినద్ద్దే అనేసి నేనన్న నీతో తిన్న అని చెప్పిందా
తిన్నాఅని చెప్పింది ఇప్పడికి కూడా తింటానే ఇయ్యాలా కూడా చికెన్ అనే
గూడు గర్లు అలా ఉండాలి
అ
ఆ తినాలి ఒక గంట లావ్వు